హలో ఏం చేస్తారు అ అ క్క
ఓ క పచ్చిమామిడికాయ ఉండే కోసిచ్చినా చిన్ను తింటాడు కాని పెద్దవా ఆడపాడేసింది అద్దని అలి
అట్టే అక్క
వేరే వాళ్ళు ఇచ్చారు పుల్లాగానే ఉంటాయి కానీ ఉపకారం వేస్ని
రమేష్ ది ఎంత మంచిగానే ఉంటదిలే జామకాయ అయినా మావిడికాయ అయినా
తింటలె కోల్న్నా బ బియం బద్ మని టమాటొ
అవునా కోళ్ళు ఉంటే అంతే ఇగ ప ప వాట్ని యూడాలె తవ్వకుండే చూడాలి వాటిని
ఏ తవ్వుతయి గనీ వాటు ఊక ఊరికే మ మీద వే ఎండాకాలం కదా ఇక చెట్లు ఉంటే ఆ చెట్ల కింద పండేది ఇప్పుడు ఏ చెట్లు లేదు కదా
ఆ సైడ్ ఇఅ ముందు సైడ్ ఏం చెట్లు ఏం లేవా ఇఅ గ మొత్తం ఓపన్ ప్లేస్ ఏనా ఆ అంటే ఇప్పుడు కోతులు గిట్ల రావాలంటే ఈజీగానే వట్టిగనె ఇగా పొద్దున్న ఎన్ని కో తులత్తానయి
ఇత్తామ
ఫుల్లు కోతులు మొన్న మేము ఒక రోజు పొద్దున్న లేసినాము ఆ రోజు అత్తయ్యవాళ్ళు లేరు రు మంగపేట వొయిళ్లు పొద్దున లేసి ఇట్ల బయట వచ్చినం అన్నీ వామ్మో ఒక వంద నుుయాభై అయితయి కావచ్చు
హుం అనేక చూసినావా రోజు అదే పని మాకు ఇక్కడ ఉమ్
తులు బయటకి వచ్చినాయి ఇక కిన్ని పోదమనంటె వామ్మో అవి ఇక్కడ ఉరిక త్తయి అని చెప్పేసి కిందికి రాలేదు మస్తు కోతులుగా పొద్దున్నే లేశత్తానయి అవి మంచి ఇండ్లలోకి
పొద్దున్నే వత్తయా నేను ఇటు ఊడవాలి అటు ఊడవాలే ఇటు డోర్ తీసినప్పుడు ఇటు కొ తనే అటు డోరు తీసినప్పుడు అటు తన్నాయి ఇటు వచ్చినప్పుడు ఇటు గొలెం పెట్టటుడు అటు పోయినప్పుడు ఇటు గొళెం పెట్టటుడు
ఇంట్లో వచ్చినాయి అక్క ఎప్పుడన్నా మరి
ఇట్లా చూసినా ఎనకనే కదా చెప్పేది
అదే ఇప్పుడు ఇగో ఎప్పుడు మరీ డోర్ వేసుకొని ఉండాలంటె ఉండలేం కష్టం
టైమ్ ఎం త్త వేస్ట్ అయితది చెప్పు మనం రెండు గొల్లాలు పెట్టుకొని మళ్ళ తీసుడు పెట్ టుడు ఈ మెస్ డోర్ తీసి వేసుకోవడానికి టైమ్ పడతది అది మెస్ డోర్ ఊడపీకుతాన్నయి
ఆ ఏ అట్లా భయం అమ్మ ఘోరంగా కోతులు పొద్దు పొద్దున్న లేసి శి మంచిగా ఇండ్లల్లకి దాడి తాన్నయి అవి
ఏమో అసలు ఒకసారి అయితే ఇంటి నిండా జొచ్చి నయి మస్తు భయమయింది అసలు నాకు ఆ రోజు చూడాలిగా
డోర్ తీసుంటే కామన్గ జో త్తయి ఇగ కదా
తీసి ఉంచుడెంది తీసుకొని వచ్చినయి ఇగ
ఆ
ఇగ నేను అటేటు పోయి ఇంకిద్దరు ఒక ఇద్దరు ముగ్గురుని పట్టకొచ్చిన పట్టకస్తే ఇక వాళ్ళు కొట్టిరు
ఉమ్ కొట్
ఉమ్ కొడుతే ఇగ పోయినయి జొన్నలు బియ్యము అది ఇది అన్ని పడపోసినాయ్
ఆ అమ్మో ఎంతకొడదామన్న కూడా ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా
ఆ
మీ ఆడబిడ్డ వాళ్ళు కుత్ కూర్చుంటరు వాళ్ళు పొద్దున్నే పొద్దున కూర్చుంటరు కాసేపు ఆ కూర్చున్నంత సేపు ఆ బాబాయ్ ఆ వాటినే కొడతడు
అవును
పొద్దున మళ్ళీ సాయంత్రం కూడా వచ్చి కూర్చుంటరు వాళ్ళు ఇవి సాయంత్రం కూడా మళ్ళా తిరుగు తనే ఉంటుంటాయి
ఇదే పనిగ ఏం చేస్తాయి మరి
సాయంత్రం తిరుగుతూనే ఉంటాంటయి వామ్మో గిన్ని ఫుల్లు కోతులిగా ఆ డే మొత్తం మంచిగా ఆడుకుంటంటాయి ఇగ
అక్కడ బాగుంటాయి ఇంకాటు సైడు
అన్ని అటు చెట్లలా పడుకుంటయి కదా క్క ఎప్పటికుంటయి ఇక ఆ ఎప్పటిగుంటయి ఈ మధ్యాహ్నం టైమ్ లో కూడా ఉంటయి తిరుగుతయి అక్కడ చెట్లు ఉంటయి కదా మంచి చెట్లలను పట్టుకొని ఊగుతాంటది
అ
మేము ఒక రోజు నైట్ అయింది వర్చ్చేసరికి న టెన్ థర్టీనో లెవెనో అయితుంది
అమ
ఆ టైం కి కూడా మంచిగా అవి మంచిగా గోడల మీద కూర్చొని ఉండేవి
ఉ
ఇయ్య మామయ్యకి ఫోన్ చెస్తే మామయ్య బొంగు పట్టుకుని వచ్చుండి కిందకి
ఇగో నాద అదే కదా నేటు పోవాలంటే ఫోన్ చేయాలి ఫోన్ చేస్తే బయట నిల్చుంట్ర కట్టబట్టుకుని నుసుంటే పోతాగాదు
గట్లనే ఇగ ఏ బొమ్మ పట్టుకొని కిందికోత్తాడు కిందికిత్తాయి ఆ బొమ్మ సౌండ్ కినే పోతాయిలే కొట్టకున్నా కూడా బొమ్మ సౌండ్ కినే పోతాయి పోతాయి అప్పుడు పోవాలి ఎప్పటికింటాయి ఏం ఏం ఏమ వండుతాను మరి సౌండ్ ఎత్తాను కదా
క్యారెట్ ఉండే ఒకటి కడిగి
ఏదో ఒకటి అద ఒకటి ఇద ఒకటి న తిని అడ్జస్ట్ అయిదాం అనుకుంటారు కాని ఆకలిైనప్పుడు అన్నం కొంచెం అన్నం తిన్నా అన్నం సరిపోతది కానీ ఇవి ఏం తిన్నా సరిపోదు అక్క
నేను తిన్న అన్నం నేను ఎందుకు తినలేదు వీళ్ళే ఎవల్ తినలే
న నువ్ వండినవ్ కబాటి కూర తప్పదు నువే తినాలిగా వాలెంటైన్ వాలెంటైన్షన్ కూడా అంతే ఇగా
అయితే మనం ఎందుకు తింటాం ముకే చెప్పు ఎప్పుడన్నా ఒక్కసారిగా తెచ్చుకునేది ఆ ఒక్క సారి ఒక్క పూట తినకపోతేట్లా చెప్పు
అంతే తిన గ అప్పుడప్పుడు అన్ని తినాలి కదా
ఇగ వద్దంటే వద్ద ఇగ కొంచెం అప్పుడప్పుడు ఒక పూట తింటే ఏమి నష్టం మేమి లేదు
అవును ఓన్లీ మళ్ళీ సాయంత్రం ఎట్లనైనా కూర వేరేకర్రీ తినడమే కదయ్యా ఓన్లీ పొద్దున గ ట్టి వాళ్ళ అడ్జస్ట్ కలేదు పోతారు
హ ఉ
ఫోనా
పోన్ వస్తా అందే ఓడే మొతుకు మొతుకుంతాండు ఇగ
హ హ నీ ఫోన్ ఎక్కడ ఉన్నదాక్క
చిన్న దగ్గర ఉన్నది
ఉ ఉ మంచిగా ఫోన్ చూత్తరు డాటా సరిపోతదా అక్క మరి
ఏంటిరా
డాటా సరిపోతదా
డాటా ఇద అద
అది ఇప్పుడు నేను ఫోన్ చేస్తా కదా నార్మల్గా ఇప్పుడు ఆ ఫోన్ లో డాట ట్ సరిపోతా నెట్టు సరిపోద్దా? మరి సాయంత్రం అయ్యే దాకా, చూత్తరు కదా ఊకే పిల్లలు.
రెండు స్ సిమ్ములు ఉన్నాయి అన్లా
ఆహా రెండు సిమ్ లో రీఛార్జ్ ఉంటది కాబట్టి రెండు సిమ్ ల డాటా వత్తది.
నాదున్నది ఇంకొకటి కూడా లేదార?
అవునవును.
కానీ నిన్న నా నా సిమ్ కి వచ్చే డేటా మాత్రమే పనిచేత్తాంది.
ఎందుకు అది పనిచేయట్లే?
అది దాన్ని సెట్ పనిచేత్తలేదు ఎందుకో మరి నిన్న నాకు చాలా ప్రాబ్లమ్ చూపెట్టింది.
అవునా
కూలర్ వాడుతారా రా మీరు?
కూలరు తెచ్చుకున్నాం ఇక్కడికి మంచం కూలర్ తెచ్చుకున్నాం కాని వాడట్లే. ఇంగ వాడాలే.
పోతలేదా?
లేదక్క, విండో అదేంటి? విండో తీసే ఉంటది. ఏం ఉడుకుపోయట్లా విండో తీసే ఉంటది కాబట్టి ఫ్యాన్ వేసుకుంటే చల్లగనే వత్తాంది.
కూడా చల్లగానే ఉంటది కానీ వీళ్ళు కూలర్ లేంది పంటలేరు. చల్లగున్నా పన్ వేసుకుంటారు.
ఆ ఇగ కూలర్ వేసుకున్నాం అనుకో ఒకటే బాధ ఏంటిది అనంటే తెల్లార్లు లేసే స
తెల్లారే హలో హలో
హలో
ఆ ఆ మాట్లాడు మాట్లాడు.
ఇగ అట్లని చెప్పేసి కొంచెం వాడట్లేదు అని వాడాలే ఇగా తప్ పోదిగా నెక్స్ట్ మంత్ నుంచి వాడతనే ఉంటాం. ఎందుకంటే ఎండ సరిపో ఎండ బానే కొడతదది గా
ఘోరంగా కొడతాంది. బయటికి పోదామంటే
మ్మ్ బయటి పోయావా ఈ మధ్యలా?
ఇవ్వాళ పోయోచ్చిన గానీ నాన్న బండి మీద తీస్కపోయిండు.
ఎటుపోయోచ్చిర్రక్క?
బంగారం షాప్కడకి పోయోచ్చిండ్రు.
ఎట్లున్నదంటా బంగారం రేట్?
లక్ష ముప్పై ఎనిమిది వేలు అంటాండు కదా, న్యూస్ లో నేమో లక్
తగ్గింది తగ్గిందంటారు కదా మరి న్యూస్ ల నేమో
న్యూస్ ల కదా!
ఆ న్యూస్ లా మొన్నటి నుండి వత్తాంది.
ఇవ్వాళ పెరిగిందిలే మూడు వేలు పెరిగింది.
ఇవ్వాళ పెరిగిందటనా?
హ్మ్ పెరిగింది. మూడు వేలు పెరిగినా అంతుండ త్త లేదునా? ముప్పై ఎనిమిది లేదు ముప్పై మూడే ఉన్నది. ముప్పై నాలుగు ఉన్నది, అది కూడా ట్వంటీ టూ క్యారెట్సు.
ఆ ట్వంటీ టూ క్యారెట్సే మరి
ట్వంటీ ఫోర్ ఏమో లక్షా నలభై ఐదున్నది.
ఆహా లక్షం ముప్పై ఎనిమిదున్నదా? ఏ తగ్గింది తగ్గిందిని అంటే తగగుతుందో తగ్గుతుంది కావచ్చు అని అనుకుంటాను
తగ్గిందంటే లక్ష ఎనభై లక్ష ఎనభై నుండి ఎనభై నుంచి తగ్గి గిన్న మరి
తగ్గిందా
ఎనభై నుంచి కిందికచ్చిందిరా కానీ మల్లివాళ కొంచెం పెరిగింది
ఏమింగ మార్చేయకపోతే తగ్గుతుందిని అంటారు కదా
తగ్గుతున్నా ఏమీ కదా
తగ్గుతుది అని అంటారు కాని మార్చి తర్వాత నుండే గదా పెళ్ళిలెక్కువ ఉండేది అని జెప్పి అనుకుంటన నేను
అవునవును
పెళ్ళిళ్ళప్పుడు బాగా రేటు ఉంటది కదక్క
పెరుగుతది నే ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత జయి మళ్ళ
ఆ సరే అక్క
ఏందినాను
ఆ